హలొ
హలో
హలో విన్పిస్తుందా
ఆ వినపడుతుంది
ఎలా ఉన్నారు బాగున్నార మీరు
ఆ నేన్ చాలా బాగున్నాను
ఏమైంది అది ఎక్కడ ఉన్నారు మీరు ఇంట్లో ఉన్నార ప్రస్తుతం
అవును
ఏమ్ లేదు మనము మన చిన్ననాటి బాల్యం గురించి మాట్లాడుకుందాం అని అనుకుంటున్నాను
సరే అల మాట్లాడదాము బాల్యం గురించే మాట్లాడదాము
నేను మీ చిన్నప్పటి బాల్యం గురించి అసలు మీరెలా ఎలా ఉండేవా ఎంది అని తెలుస్కుచ్చా
ఆ తప్పకుండా చెప్తాను
చెప్పండి
చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళక ముందు ఇంట్లో మట్టితో ఆటలు ఆడేవాన్ని రాళ్ళతో ఆడే వాన్ని చిన్న పిల్లలతో కలిసి ఆటలు ఆడుకునేవన్ని ఆ ఆటలకూ అర్ధం ఉందోలేదో తెలియదు కాని అట్ల ఆడేవాన్ని
రూమ్స్ మైరు ఆట్ల
మీరు చెప్పండి మీ బాల్యం ఎలా గడిచిందీ
నా బాల్యము నేనూ చిన్నప్పుడూ అహ్ ఇంట్లో బానే ఉండేవాని ఆ కొన్నాళ్లకు నా ఏజ్ ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను స్కూలో జాయిన్ అయ్యాను నర్సరీ సో అలాగా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నర్సరీ ఎల్కేజి యూకేజీ అలా చదివా
మీరు స్కూల్ కి నర్సరీకి జాయిన్ అయ్యారా
నాప్ పక్కము నర్సరీ అది ఏదో తెలియదు కాని నాకయితే నేను ఫేర్వెల్ కీ అదే కొంచెం కొంచెం నాకు జ్ఞాపకం ఉందల్లా ఒకటే విషయం ఏం అంటే నేను మా ఫాదర్ నాకు క్రిస్మస్ శాంటాక్లాస్ వేషం వేసాడు నాకు అది గుర్తుంది నా అవును కాటన్ తో నా గడ్డం వేసి టే ఇట్ల ఊ ఊడిపోయింది ఊడిపోతే నేను అప్పుడు చాలా ఏడ్చాననమాట ఏడిస్తే ఇగ మా డాడీ మళ్ళీ ఫెవికాల్ పెట్టి దాన్ని అత్కవెట్టి ంచాడు సో అలా అలా కాస్త కాస్త నాకు కొంచం కొంచం గుర్తుంది
ఓ అది స్వీట్ మెమోరీ లాగానే ఉంది
అ మీ ఇలాంటి మీ మదర్ ఫాదర్తో స్వీట్ మెమోరీస్ ఉన్నాయ చిన్నప్పటివి
ఆ మా నాన్నగారు భాగవతం ఆడడానికి చిన్ని బాలకృష్ణ వేషయం వే వేయడానికి బాగా ఎంకరేజ్ చేసేవారు కాని నాకు మొహమాటం వల్ల నేను తప్పించుకునేవాడిని
ఓకే మిమ్మల్ని వేషం మిమ్మల్ని వేషం ఏయమని ఫాదర్కి కోరిక ఉందన్నమాట
ఉహ్
కనీ మీరు వేయలేకపోయారు
అవును అంటే వేషం వేసాక తర డీల్ చెయడం కష్టం అవుద్దని వద్దన్నాన అన్నమాట
ఆ అది కూడ కాస్త మనకంటూ కూడ కాస్త ఎక్స్పీరియన్స్ ఉండీ అలా ఉంటేనే మనం కూడా చేయొచ్చు కానీ చిన్నప్పుడు బలే సరదాగా ఉండేవి కదా మన రోజులు
ఆహ్
ఇంక మీకు చిన్నప్పుడు మీరు స్కూల్ లైఫ్ లో టెన్త్ వరకు మీకు ఏ సబ్జెక్ట్స్ అంటే చాలా అవి ఇష్టము ఉండేటివి
నాకు ఒక మ్యాథ్స్ తప్పా అన్ని ఇష్టమే
ఓకే మ్యాథ్స్ ఎందుకు మీకు ఇష్టం లేదో నేను కాస్త తెలుసుకోవచ్చా ఎందుకంటే నాకు కూడా మ్యాథ్స్ అంటే క కాస్త భయం ఉంటుంది మిగతాయి అన్ని ఒకే కానీ మ్యాథ్స్ అంటే నాకు కూడా కాస్
మా మా ఊరి నుండి ఒక ఫోర్ కిలోమీటర్స్ నడిచి వెళ్ళే వాళ్ళం స్కూల్ కి అయితే ఆ ఫోర్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మ్యాథ్స్ టీచర్ లేకుండే కాబట్టి ఆ మ్యాథ్స్ ఇ చెప్పే టీచర్ లేని కారణంగా అలా అలవాట అయిపోయింది మ్యాథ్స్ టీచర్ నిర్పణి కారణంగా ఎయిత్ నైన్త్ టెన్త్ అలానే
వేరేనా
ఆ కూర్చొని వెళ్ళి నేర్చుకుందామంటే లేదు ఇగా బేస్ పోయ్
ఆ అవును మాకు కూడా అలానే జరిగింది ఆ మరి మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు కదా బ్రో అంటే మీరు తప్పకుండా మీరు మీ ఇంటర్లో బైపీస తీసుకొని ఉంటారు
ఆ బాగా చెప్పారు నేను బైపిసి తీసుకొని ఉన్నాను
ఓకే మీకు మీ స్కూల్ లైఫ్లో మీ ఫేవరెట్ టీచరు ఎవరైనా మీరు అత్తన్ పేరు చెప్పి అతని గురించి కాస్త చ్ ప్పిన చిన్న మాటల్ చెప్పగలుగుతారా
అవును నాక్ కు స్కూల్ టైం లో హై స్కూల్ లో కిషోర్ కుమార్ అనే ఒక మ్యాథ్స్ టీచర్ ఉండే నాకు మ్యాథ్స్ లేదు కాని ఆయనే ఎందుకు ఇష్టపడ్డాను అని అంటే ఆయన బాగా చెప్తే నేర్చుకోవాలన్న తపన కలిగి ఉన్నాన్నమాట అయినన్ కొంచెం బాగా చెప్తే నేర్చుకుంటాన నేర్చుకుంటాను అయిననే ఫేవరెట్ హీరోగా అనుకునేవాడిని అంటే నేను పాస్ అవ్వాలని ఆయన తపన పడేవారు అంటే సబ్జెక్ట్ లో పాస్ అయ్యాను కానీ సంతృప్తికరంగా మార్ మలు తెచ్చుకో లేకపోయాను అంటే పాస్ మార్కులు మాత్రమే వచ్చేవి వందకి తొంభై ఎనభై ఐదు అట్లా రాలేదు కాబట్టి కనీసం పాస్ అవడానికి ప్రయత్నం చేసిన ఆ సార్ అంటే నాకు ఇష్టం ఓన్లీ మ్యాథ్స్ లో
బ్రో అవునా మనకు కూడా నా కూడా చిన్నప్పుడు మా ఫేవరెట్ సార్ అంటే మ్యాథ్ సరే ఉండే నాకు మ్యాథ్స్ అంతా తే తేగా పెద్దగా మనకు నచ్చదు కానీ నా ఫేవరెట్ సార్ కూడా మ్యాథ్సే ఉండే ఎందుకంటే నేనప్పుడు ఫస్ట్ టైం నేను చిన్నప్పుడు హాస్టల్ లో జాయిన్ అప్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు ఆ నాకు మంచి స్కోర్ వచ్చింది అప్పుడు ప్రజెంట్ నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది సో అప్పుడు సార్ నా గురించి చూడండి ఆ పిల్లవాడు టెన్ డేస్ ట్వంటీ డేస్ బిఫోర్ వచ్చి కుటుంబాన్ని వదిలేసి వచ్చి ఈడ చదువుకొని ఇంత తొందర ర్యాంక్ తెచ్చుకున్నారు మీరు చిన్నప్పుడ్ నుంచి ఉన్న ఆ బ్రో ఇది హాస్ సోలో కానీ మీరు చదవడం లేరు అని అలా నా గురించి చెప్తే ఈ సారి ఏదో బాగుందిలే అని చెప్పే చేసి మనం ఆసారికి కాస్త దగ్గరగా అయ్యాం ఆ సార్ చాలా బా చూసుకుంటాడు
స సార్ సార్ కి ఫ్యాన్ అయిపోయారు మీరు కదా
అవునా అవును నన్నే కాదు అందరినీ సో అలా ఒకరిని ఇలా చదువుతున్నాడు అన్ చెప్పేసి మీరు కూడా చదవండి అని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది చాలా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటాడు కానీ మధ్యలోనే ఆ సార్ మా స్కూల్ విడిచి వెళ్ళిపోయాడు తన తనకంటూ తాను మహారాష్ట్ర లో ఒక సొంత స్కూల్ నిర్మాణం చేసుకొని దానికి తను అడ్వైజర్ గా ప్రిన్సిపాల్ గా స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంటున్నాడు
ఓ సో మీరు మీరు చెప్తుంటే నాకు కూడా అంటే టీచర్స్ మన బాగు కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అర్థం అవుతుంది అంటే ఉన్నంత కాలం మిమ్మల్ని మీకు ఎంతో ఎంకరేజ్ చేస్తూ చాలా చక్కగా నడుచుకొని మీకు నేర్పడానికి బాగా గట్టిగా కృషి చేసినట్టు ఉంది
అవును అండ్ మాకు సెవెంత్ ఎయిత్లో మ్యాథ్స్ అంతా కరెక్ట్గా లేదు లేదు కానీ నైన్త్ లో వచ్చేసరికి అఫ్రూద్ సార్ అని చెప్పేసి ఒక సార్ వచ్చారు సో నాకు తెలిసి అన్ని ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనకు నైన్త్ క్లాస్ ఉన్నంత మ్యాథ్స్ ఈజీ గా హార్డ్ గా అయినా ఈజీగా అర్థమయ్యేంత ఈజీ బిజీగా ఏది ఉండదు అని నా అభిప్రాయం అంత బాగా చెప్తూ ఉండే సార్ ట్రైన్ సౌండ్
ఆ అంటే మ్యాస్ అంటే కొంత ఫోబియా ఉంటుంది కదా ఫోబియా లేకుండా మిమ్మల్ని మ్యాస్ అంటే క్యూరియాసిటీ పెంచేలా చెప్పారు
అందుకే నైన్త్ క్లాస్ అంటే చాలా ఈజీగా ఉంటుంది నాకు ఇప్పటికి కూడా నైన్త్ నైన్త్ క్లాస్ మ్యాస్ ఒకటే చాలా ఈజీగా ఉంటుంది అని అనిపిస్తుంది అన్నిటికంటే చాలా ఈజీగా ఉంటుందని ఈవెన్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ కంటే నైన్త్ క్లాస్ మ్యాసే ఈజీగా ఉంటుంది అనే కాన్సెప్ట్ అదే మైండ్ సెట్ అలాగే బిల్డ్ అయింది
ఉ
మీరు ఇంటర్ బైపీసీ అన్నారు కదా మీరు ట్రైన్ సౌండ్ దాని గురించి మీరు బైపీసి అంటే కేవలం త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయా ఇప్పుడు మనకు బయట అనుకునే విధంగా బయోలజీ ఫిజక్స్ కెమిస్టీ లేదా ఇంకా వేరే ఆల్టర్నేట్ సబ్జెక్ట్స్ కూడా
ఆ ఉంటాయి కామన్ గా ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ తో పాటు స్పెషల్ గా మనం ఎంచుకున్న కోర్సులో ఏముంటాయంటే బై పిసి అంటే బాటనీ జుయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి ఉంటాయి
క గే
వాటిని బాగానే బోధించేవారు మంచిగా ప్రాక్టికల్స్ కూడా ఉండేటివి
ఉ
అవి బాగానే జరిగేది మంచిగా అదే ఫేవరెట్ కాబట్టి దాని మంచిగా నేను ప్రిపేర్ అయ్యా పాస్ అయ్యాము
ఓ
అందునా ఆ బాటనీ జయాలజీ కెమిస్ట్రీ అంటే బాగా ఇష్టము ఇప్పుడు ఈ వయస్ ఇలో నాకు ఈ నాలుగు ఇష్టం బాటనీ జాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇష్టం మ్యాస్ తప్ప
ఓకే అది మీరు చిన్నప్పటి నుంచి మీకు బేసిక్స్ లేవు కాబట్టి మీకు మ్యాక్స్ అంటే కాస్త ఫోబియా ఏర్పడింది కాస్త ఇక చెప్పేవారు ఎవరు లేదు లేరు కాబట్టి మీరు అంతా కరెక్ట్ గా నేర్చుకోలేదని అర్థంమవుతుంది
ఆ అంటే బేసిక్ నేర్చుకోకుండా మ్యాస్ వస్తుందని చెప్పడం బాగుంటదు కదా అందుకని అంటే ఓన్లీ మా కూడికలు తీసివేతలు గుణకర బాగారం అవి అవి చేస్తాము వాటితోనే పెద్ద పెద్ద లెక్కలు చేయలేము కదా
అవును
మ్యాస్ అంటే భయం అంటే మామూలుగా కూడికలు తీసివేసాలు ఉంటాయి న్నవు గదా పెద్ద పెద్ద క్లాసుల్లో అందుకని ఈ మాట అన్నాను.
అదే అదే అది నీకే గాదు అందరికీ అలాగే ఉంటుంది, కొంతమంది మాత్రమే మ్యాథ్స్ ని చాలా ఆ ఈజీ గా చేయగలుగుతారు వాళ్ళకు చాల బాగ అనిపిస్తుంది, మిగతా వాళ్ళంతా కాస్ ఇలా చిన్న చిన్న ఫోబియాలా మైండ్ సెట్ తోనే ఉంటుంది. ఒ అంతేనా అ మీరికా దీన్తర్వాత మన మరి ఇంటర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేశారు?
నా బి జెడ్ సి బోటనీ జుఆలజి కేమిస్ట్రీ.
ఓకె అద్
తెలుగు ఇంగ్లీష్ కామనే అది అందరికీ, సో ఇవి స్పెషల్ గా తీసుకున్నాను బి జెడ్ సి చేశాను డిగ్రీ
ఓకే ఓకే అంటే మీరు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అన్నమాట.
ఆ
ఓకే ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అదే మీతో మాట్లాడదామని చెప్పేసి కాల్ చేశాను.
ఆ థ్యాంక్ యూ నాతో మాట్లాడినందుకు.
ఓకే ఓకే థ్యాంక్ యూ. ద